స్త అండి బాయ్
సే బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానేమి ఉన్నామండి
ఇంతాక కటందా
ఆ ఉనండి మధ్యలో వాయిస్ బ్రేక్ అయిపోయిందండి
ఆ చెప్పండి
ఈ రోజు ఏం మంటలు చేశారండి మీ ఇంట్లో
ఈ రోజు మేము బెండకాయ ఫ్రై అండి
బెండకాయ ఫ్రై చేసారా
ఉహ్ బెండకాయ్ ఫ్రై
ఆ
పెరుగు చల్ల చర్లా
చల్ల చారు కూడా ఏసుకున్నారా అండి
ఆ అవునండి
హు హూ
అట్టప్పు విపరీతంగా అసలు వషపడతులే
అవునండి
ఉ అన్న ప్రస్తావన చేసుకున్నా అవును
ఎండాకాలం పెరుగు చారు బాగుంటది అండి మజ్జిగ కూడా బాగుంటది
హుమ్
ఆ మిరప పొడి పట్టిచ్చు మేము ఈ రోజు పనసకాయ కర్రీ ఏసామండి
ఆహా
పనస కాయ బిర్యానీ చేసుకున్నామండి ఈరోజు
అవునా
మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు అయితే ఇ ఈరోజు అదే బిర్యానీ సుకున్నమండి మ్మ్ అవునండి
మ్మ్ పట్టిచనం అండి మిరపకాయలు పైందిలనే ఎప్పుడలా ఏప్రిల్ లో
హ్మ్ హు ఎట్ల కిలో కొన్నరండి
రెండు వందల ఇరవై ఇచ్చాడంండి
రెండు వందల ఇరవై రూపాయల కేజీ
అవును
ఎన్ని కిలోలు పడతాయంండి వన్ ఇయర్ కి
ఏ మామూలుగా పోయినసారి కారం కొంచెం ఉండే అండి
ఆహా
ఒక కిలో అంతా ఉండేయి ఈసారి ఐదు కిలోలు తీసుకున్నా దాదాపు ఐదు ఆరు కిలోలు అంతా అంటే ఎక్కువ ఏం పట్టదు మ్మ్ మధ్య మధ్ పచ్చిమిర్చిలు తీసుకుంటాం కదా పోపులేడానికోసం అందుకోసమని ఆరుకిలోలు అనుకోండి
ఆరు కిలోలు పడుతది వన్ ఇయర్ కి
నాకూ కూడ్ పడుతది
ఉహూ
అట్లా కొంచెం ఉంటది మరీ అంత ఒడవది గాని
హూ ఎ మళ్ళీ మనకు పట్టించుకునేదాకా రావాలి కదండి
ఇక మళ్ళా మధ్య మధ్య ఎందు పట్టించుకుంటాం
ఉ అవునండి
ఆ అట్లా
మ్మ్ హు
మీరు ఏంతపట్టిచ్ఛారు
మేము ఈ సంవత్సరం బట్టీయ్యా లేదండి కారం
ఉందా అండి
ఇక ఉండుడూ అంటే ఒక కిలో వరకు ఉంది
ఆ
ఇగా ఈ సంవత్సరం అటు ఇటు వెళ్ళడం రావడం అయితుంది ఇగా ఈ సంవత్సరం పట్టియద్దని సప్పే కొనుకున్నామండి
అది సరిపోద్దండి అవి
సరిపోదు అయిపోనాక్ క చూస్తాం ఇగ
పట్టింది తెచ్చుకుంటారా
ఆ పట్టించింది కొనా ఎప్పుడు తీసుకొమ్మండి ఇంట్లోనే తెచ్చి తొడిమలు తీసుకోం పట్టించుకుంటాం కొంచెం మా వారికి టైం ఉంటలేదు నాకు కొంచెం ఎలర్జీ బాగా డస్ట్
అవునా
నాకువి తీస్తే తుమ్ములు అస్తాయి ఇగ
ఇక్కడకు అది
తుమ్ములు అస్తే మళ్ళా హాస్పిటల్ పటుకపోవాలి ఎందుకు అని చెప్పేసి ఈ సంవత్సరం తేలేే మిరపాయకలు సరేదేలే
అవును మళ్ళా కష్టం అయితది
పరశాన్ చేసుడు ఎందుకు అని చెప్పేసి
అవ్
ఇగ వాళ్ళకి టైం ఉంటే తీసుకచ్చి తీస్తారు తోడమల్ళలు
ఆహ ఆహా హ
టైం ఉంటలేదు అందుకే సంవత్సరం లేయదా అండి
అవునా
హు
అ కొన్ని మిల్లులలో అక్కడనే మన ముందే మిర్చిమీపకాయలు చూపించి వాళ్ళే దొడుమ నుంచి పటిస్తుండ్రండి
పట్టిస్తుంటదండి మాకు ఇక్కడ పట్టిస్తలేదండి మాకు అక్కడ మంచిర్యాల దగ్గర అట్నే పడుతున్నారు ఈ కావాలంటే అ మళ్ళ అంత దూరం వెళ్ళాలి ఇక్కడ మా కదా అడతలే రండి అట్లా
ఓ మీకాడపడతలేరా హు కళ అంటే మేము ఎక్కువ తీసుకు కుంటాము ఎకువ చాతకాని వాళ్ళు వెళ్ళాలి ప్రతకు వెళ్ళాలి ఓకే చేత కాని వాళ్ళు తీసుకోను వీలు కాను వాళ్ళు ఎట్లా మీలాగా ఎలా చూ ఉన్న వాళ్ళు అట్లనే అక్కడనేయా వెళ్ళి అది మా మాకు ఈ క మిరపకాయలు కావాలని చెప్తే అదే రకం
హు హూ
దక ఆదిత్య
మనకి కాయలు వాళ్ళు ఆరబోస్తారండి మరి పట్టిస్తారు గానీ
వాళ్ళు బాగా కొన్ పెట్టుకుంటారు కదా ఇట్లా డాలమ్మ అంట
మనం అంటె ఇట్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మంచిగా ఆరబెట్టుకుంటాం కాయలు పోరుగురు కాకుండా ఇట్లా మనం కాయలు ఎక్కువ ఆరకుండా కూడా తుట్టెలు తుట్టెలు కడుతది కదా కారం
హలో మొత్తం ముందు అంతా ఆరవోషి పెడతారు
ఊహూ
ఇట్లా ఒక ముప్పై వాళ్ళకి రోజు ఎంత పోతదో దాన్ని బట్టి తీసుకొని ఎట్టగా పోష పెడతారన్నట్టు ఆ ఇది కావాలని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు
ఊహూ
ఇవాళే టకటక తీస్తే ఆమిర్ చేపు
ఉహూ మ్
టేనే లేకుంటే ఆ ఖరాబైతది కదా
అదే కరాబైతది
అట్లా బయటి కాన్నా నలభై యాభై రూపాయలు ఎక్కువ ఉంటాది ఉమ్
ఎక్కువ ఉన్నా ఏం కాదండి బెటరే కదా మనకట్లా తొడుమలు తీసి పట్టిచ్చియ్యడం
రెండోందలిరవై రెండోందల ముప్పై కిలో ఉందనుకోండి ఇప్పుడు మూడొందలము పై మూడోందలయాభై తీసుకుంటారాళ్ళు
ఇంక వాళ్ళు కష్టపడ్డందుకు రేటు తీసుకుంటరంతే
ఆరడేస్టు
మ్మ్
వంద వందిరవై ఎక్కువన్నట్టు ఇయ్యాల తోడమల్ తీషి మ్మ్
మనకు తొడుమలు తియ్యడయు మ మల్లా ఎక్కడం దిగడం ఆరబోయడం అవంతా ప్రాసెస్ కంటే ఇది బెటర్ ఉమ్ ఊహూ
ట్లేసుకుంటారు
ఊహూ
ఇంకా పచ్చళ్ళు పెట్టిర్రా మావిడికాయ్ పచ్చళ్ళు
నిన్ననే పెట్టానండి మావోడికాయ్ వచ్చడి
మ్మ్
ఇగ మా మా అక్కయ్య గారు తీసుకొచ్చారు
మ్మ్
కొచ్చిందయితే ఇగ నిన్న బెట్టాను
ఏం పితతొక్కా వక్కతొకా
ఆ పిక్క తీసేసే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగ కట్ చేసి పెట్టినమండి
మంచి పని చేసారు
ఇగ పిక్ అది మాకు కొట్టరాదు అని చెప్పేసి చా ఒక పట్ట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినాం
అంటే ఓక్కిలో రెండు కిలోలయినయా వక్కలు మరి
ఏ కాదండి ఒక్క కిలో అయితే కావచ్చండి అం
ఒక్క కిలో ఐతాయా
ఆ ఒక్క కిలో కిలో కన్న తక్కువనయితే ఇగ చాలు మాకదిద్దరమే ఉడవదు పిల్లలుండరు ఇంట్లో అది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే అది అట్లనే ఉంటది ఫ్రిడ్జ్ లో మేమది వేసుకొనే వేసుకోం మ్
ఫ్రిజ్ లో పెడతార మావిడికాయ పచ్చడి
అవునండి పెడతామని లేకపోతే బయట పెడితే కొంచెం నల్లగా ఐతుందండి పచ్చడి
అవునా
నల్లగా ఐతుదమణని చెప్పేసి అందులనే పెట్టి ఉంచుతాం
నేనైతే బయటనే జార్లా పెట్టి పెట్టినా పోయినసారి పెట్టింది ఇంకా అట్లనే ఉంది అంటే కారం కలిపి పెడతా కాబట్టి
కొంచెం నల్లగ కాదండి మరి బయట పెడితే
లేదు వక్కలకు కారం పట్టిచ్చిన
ఊహూ
అలా మనం ఆయిల్ పోబెట్టుకొని ఈ వక్కలని లేస్తే నార్మల్గానే ఉంటుది మామూలుగా మనకు ఎట్లా పెట్టినమో అదే ప్రకారం ఉంటాది
అవునా
ఆ అట్లనే ఉన్నాయి
ఆహా కొంచెం నల్లగైతది అని చెప్పేసి ఫ్రిడ్జ్ లనే పెట్
అవునా మామిడికాయ పచ్చడి గాని చింతకాయ పచ్చడి గాని డీఫ్రిజ్ ల పెడ్తా
ఆహ
ఆ
ఏమ్మా పచ్చళ్ళన్నీ ఫ్రిడ్జ్ లనే ఉంటాయి అన్ని ఫ్రిడ్జీలనే చింతకాయ పచ్చడల్లనే మామిడికాయ పచ్ చ్చడల్లనే టమాటా పచ్చడి కూడా పోయిన సంవత్సరం పెట్టింది అందులోనే ఉందండి
ఆ
అసలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మాగ్గుర్తుండదు అనుకుంట మేమైతే తినడం
అట్లనా అవును మరి మనం ఎందుకంటే మనకు కనబడే ప్లేస్ ల పెట్కోవాలె పెట్టు ఉంటే అప్పుడు కొంచెం కొంచెం అట్లా వక్క వక్క వేసుకున్న కొంచెం అది వేరుంటది పప్పుకు పప్పేసుకున్న రోజు ఇంక వేరే ఏదైనా కర్రీ అయిన అవ్నో
ఆఅ
అట్లా
మా అక్కయ్య గారు అంటారు ఎప్పటికి నాకన్న ఇవ్వు నేను వేసుకుంటాన అంటారు కానీ నాకు గుర్తుండదు
ఆ
మన నాలుగు ఐదు కాయ ఉంటాది మొన్న నాలుగు కాయలు ఐదు కాయలు పెడితే మావళ అట్నే వేసిరు
హుమ్మ్
ఒకరు కూరొండితే పొద్దున్నే సరిపోయింది సాయంత్రం ఏం కూర లేకుంటే ఆ పచ్చడి వేసుకొని తిన్నారు వాళ్ళు
అవును అంతే కొత్త పచ్చడి బాగా తినాలనిపిస్తాదండి
బాగా భలే టేస్ట్ ఉంది మరి కొంచెం పెడితే టేస్ట్ అంటే టేస్ట్ భలే ఉండే
కొంచమే బాగుంటుందం
ఆ అవునండి
ఎక్కువ పెడితే తినాలనిపించేది ఏదైనా కొత్త వచ్చినా ఒక వారం పది రోజులు బాగా తింటాం ఇక ఆ తర్వాత తినబుద్ అది కాదండి
తినబుద్ది గాదు చింతకాయ కూడా గడ్డ మొత్తం తిన్టారు మా వోళ్ళు చింతకాయ పచ్చర్లో బాగుంటాయి ఆ చాలా బాగుంటాయి ఆ అవ్
పెరుగు ఇంట్లోనే తోడబెడతారా అండి
మామూలుగా పెట్టేది ఇప్ మంచిగా బర్రెపాల్ వోల్లంతా చిక్కగా పోస్తలేరు కదా
హు హుమ్మ్
ఏకనే తెచ్చుకుంటాం రెంరెండ్ల ఒక్కసారి మూడ్ రోజుల ఒక్సారి అ అట్లా
వత్తాదా అండి ప్యాకెట్ పెరుగు
బానే ఉంటదండి చేసి ఆ బా ఆవ సరే అండి
ఓకే అండి
సరే సరే